త్ల
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా అండి
బావున్నాం. తిన్నారా మధ్యాహ్నం? !
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఆ తిన్నాం‌. ఏం కర్రీ చేస్తారండి
మేము ఈరోజు బిర్యానీ చేసుకున్నామండి.
అవునా... ఏం బిర్యానీ అండి ఎగ్ బిర్యానీనా.
చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ. మీర్ తిన్నారా అండి
ఆ మేమ్ తిన్నామండి మధ్యాహ్నం
ఏం చేశారండి మీరు
మేమ్ ఇవాళ పప్పు చారు చేసామండి
అవునా
హ్మ్ బిర్యానీ ఏ విధంగా చేసుకుంటారండి మీరు?
మీర్ చెప్పార్కదండి సేమ్ అదే ప్రాసెస్ చేసామండి
అవును అయితే ఇవాళా హ్మ్ హోలీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నామండి మొన్న జరిగిన హోలీ పండగ గురించి మాట్లాడదాం అనుకుంటున్నామండి మీరెలా సెలబ్రేషన్ చేసుకున్నరండి వాలి ఫెస్టివల్
హాలో
మీరెలా స్ సెలబ్రేషన్ చేసుకున్నారు రండి హోలి
నార్మల్గా అంటే హలో వినిపిస్తుందా అండి
ఆ ఆ వినిపిస్తుంది మధ్య మధ్యలో స్టక్ అవుతుందండి
అయ్యో
ఉమ్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు
ముందండీ అంటే కలర్స్ తోటి ఆడుకోవడం అంతే తెలుసు నాకు
అహ అవునా అంటే మా దగ్గరా ఏంటంటే హోలీకి ముందు ఒక వారం పదిహేను రోజుల ముందు కాముడు అనేసి ఆడుతారండి చిన్న పిల్లలు ఆడుతారు పెద్ద పిల్ల ఆ పెద్ద అంటే ఒక ఏజ్ వాళ్ళు వస్తరు కదా మా నా అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు వాళ్ళు కూడా వస్తారండి మా దగ్గర ఆడడానికి
అవునా అండి
ఆ జాజిరి అనేసి అబ్బాయి వాళ్ళు కూడా ఆడతారు
ఉమ్
ఇట్ల పది రోజులు అట్లా ఆడేస్తారు అమావాస్య కి పౌర్ణమికి రెండిటి మధ్యలో ఆడతారండి వాళ్ళు
అంటే హోలీ బిఫోర్ వరకు ఆడతారన్నమాట
ఆ అవునండీ మంచిగ అట్లా రోజూ పాటలు పాడుకుంట వస్తారు ఆడుతారు
ఏ టైమ్ కు వస్తారండి
ఆ ఆ
ఏ టైంకిి వస్తారు అంటే
ఆరు అయితే ఆరు అయిన తర్వాత వస్తారండి
అవునా అండి
ఊ ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు అందరూ ఇగ వస్తారండి బ్యాచస్ బ్యాచస్ ఉంటారు రు దసరా మంచ్ చ ఆడతారు పాటలు పాడతారు ఇంక ఏంటంటే ఆ కలర్ హోలీ రోజు అయితే అంటే హోలీకి ముందు రోజు కామదానం చేస్తారండి మా దగ్గర
అంటే ఇగ అంటే ఏ ఏంటండి
పాత వస్తువులని ఇట్ల కాల అంటే కాలుస్తరు కామదహనం అని, అన్ని ఇట్లా కట్టెలు కాల పెట్టేసి ఊరి చివరన
ఆ
ఇట్ల కాల పెట్టేసి ఆ విభూది అందరికి పెడతారండి తీసుకొచ్చి
ఆ ఓకే
ఆ ఆ రోజు ఇంక ఏంటంటే హోలీ ఆడతాం మేము హోలీ ఏంటంటే నాచురల్ కలర్స్ అంటే ఇంట్లో ఉన్న పసుపు తోటి ఇట్లా పిండిలో కలిపేసి ఒక రోజు మొత్తం ఆరబెట్, ఒక టూ డేస్ ఇట్ల హోలి కంటే ముందు రోజే కలర్స్లని ప్రిపేర్ చేసుకుంటాం అండి. ఇప్పుడూ బయ ఆ న్యాచురల్ కలర్స్ లనీ ఆ యూజ్ చేస్తాం ఎందుకంటే బయట్ ఇటు నుంచి వచ్చే కలార్సు కెమికల్స్ తోటి ఉంటాయి కాబట్టి బాగా అం అంటే కండ్లలో పడినా కానీ ఎఫెక్ట్ పడుతుంది కదండి చిన్నపిల్లల కండ్ల అంత రెడ్ రాషెష్ చై పావుతుంది ఇట్లా కలర్స్ కూడా ఎంత సో పెట్టి రాసిన కానీ మీద ఉన్న కలర్ కూడా పోతలేదండి
ఆ
ఉ అట్లా అనేసి ఇంట్లోనే కలర్స్ అంటే నాయాచురల్ గా కలర్స్ తయారు చేసుకొని, అ నెక్స్ట్ డే హోలీ రోజు ఆడుకుంటామండి, ఆ రోజు ఇంకా మంచిగా అ ఆడుకొని మధ్యాహ్నం వరకు ఆడుకొని, సాయంత్రం కల్లా హోలీ పండుగ రోజు గారెలు పూరీలు భక్షాల అంటే పెలుతా అండి
ఆ తెలుసండి
ఆ
తెలుసు తెలుసు అండి ఉగాది రోజు చేస్తారు కదండి
ఆ అవునండి కొంతమంది అప్పుడు కూడా చేస్ కుంటారండి చే
బొబ్బ బొబ్బట్లు అంటారు కదండి వాటిని ఆ
గారెలు అవి అన్నీ చేసుకుంటామ అండి, ఇంకా ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఆ రోజు తెచ్చుకుంటారండి
అదే పండుగ రోజు నాన్ వెజ్ తినచ్చా అండి
నార్మల్ అంటే హోలీ అంటేనే సెలబ్రేషన్స్ కదండి రంగురంగుల పండగ
ఓకే ఓకే అంటే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ లో తినరూ కదండి
కానీ కొన్నిట్ల అయితే మా దగ్గర తింటారండి
ఓకే
ఉ ఇంకా ఇది హోలీ ఎక్కడ అంటే బాగా గ్రాండ్గా అంటే మహారాష్ట్రలో ఇది ప్రత్యేకమైన ఫెస్టివల్ అండి.
ఆ
పెద్ద పండగ అది
నార్మల్ గా ఇప్పుడు మూవీస్ ల చూస్తాం కదండి వైట్ డ్రెస్సెస్ పైనే హలీ ఆడుకుంటే అది కాే
కలర్ఫుల్ గా అంటే అంటే కలర్ఫుల్ గా ఉంటే మన లైఫ్ కూడా అట్లా కలర్ఫుల్ గా అవుతుంది అనేసి వైట్ ర్రైస్ లోనే ఎక్కువ మంది ఆడడానికి ట్రై చేస్తంది
ఓకే మరి మీరు మీరు వైట్ రైస్ వేసుకుంటారా లేకపోతే ఏదైనా పలేదో అనిసి
నార్మల్గా ఏదైనా పర్లేదు అనేసి వేసుకుంటామండి ఇక అది మళ్ళీ రీయూస్్ చేయలేం కదండి దాన్ని
అవునండి అందుకే అంటే కొత్తది అయితే మళ్ళీ అది పాడైపోతుంది నార్మల్గా డైలీవేర్ లో ఎలాగో ఆడిన తర్వాత ఒక్కసారి కలర్ పడ్డ తర్వాత
ఇంక అది వేస్టే అయిపోతది కాబట్టి మేము నార్మల్ డ్రెస్లు వేస్తాం కునేసి ఆడుకుంటాం ఇంకా ఇంకా ఇట్లా మంచి ఇట్లా వర్సలతోటి అయిన వాళ్ళతోటి ఇంకా ఎక్కువ ఆడతాం అండి హోలీ కూడా భావ వర్సవాలు వదిన వర్సవాలు ఆ మారుదలు అట్లాంటి వరుస ఉన్న వాళ్ళతోటి ఇంకె ఎక్కువ సెలబ్రేషన్స్ అంటే ఆ రోజు వరుస అనేది ఏం లేదు మన లైఫ్ కూడా అట్లా కలర్ఫుల్ గా ఉండాల అనేసి ఆడతారు కానీ అట్ ఇంకా టైమ్ పాస్ ఎ ఎక్కువ అవుతుందండి
అంటే వాళ్ళయితే అంటే మాకు మాకు ఎక్కువ తెలియదుండి జస్ట్ అంటే ఫ్రెండ్స్ తోటి ఆడుకునే వాళ్ళం మేము
ఆ
అ
అవునా ఇంకా అండి
చప్పాల జమ ఏమంటంది
సాయంత్రం పనులు కంప్లీట్ అయినాయా అండి
కంప్లీట్ అదండి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయినాయి కొన్ని కొన్ని అవ్వలేదండి
అ నా మీ దగ్గర కామదహనం చేస్తారా అండి
లేదండి కా అంటే అది చేయరు మా మా సైడ్ కూడా ఇట్లా మీరు చెప్పారు కదండి సేమ్ చిన్న పిల్లలు సాయంత్రం టై లో వచ్చేసి ఆ కాముడు అనేసి అది ఆడతారు ఆడిన తర్వాత ఇ ఆ అంటే ఆ వీళ్ళు బియ్యం అయినా లేకపోతే డబ్బులయినా అలా ఇస్తారు అన్నట్టు బిఫోర్ డేమి మా సైడ్ ఏంటంటే బిఫోర్ డే పెద్దవాళ్ళు ఆడతారు ఒక రోజే
అవునా
సో వాళ్ళ ఎక్కువ ఎక్కువ బియ్యం పెట్టడం అలా చేస్తారండి
మా మా సైడ్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ సైడ్ మార్నింగ్ టైమ్ వస్తారండి, మార్నింగ్ అంటే మర మార్నింగ్ కాదు ఇప్పుడు మనం అంటే టువెల్వ అయితే నెక్స్ట్ డే అనేసి అంటారు కదండి. ఆ టైమ్ లో నైట్ టైములోనే త్రీ ఫోర్ కా ఆ టైం లో వచ్చేసి పెద్దవాళ్ళందరు అడుగుతారండి డబ్బులు
ఆ అదే అండి ఇంకా వంటకాలు అంటారా నార్మల్ గా చేసేస్తాం, యాక్చువల్ గా ఇయర్ చేయలేదు మేము మా ఇంట్లో కొంచెం దేవుడు మొక్కుకున్నాం అన్నట్టుండి అందుకే మేము చెయలేదు సో కొంచెం మా బిజీ కూడా ఉం టునే కదండి
అవును
బట్ హోలీ అంటే నాకు బాగా ఇష్టం అండి అంటే ఈవెన్ ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయి
ఆ కలర్స్ పూసి ఒకరినొకరు ఇట్లా పోయడం వల్ల ఫ్రెండ్స్ అయిపోతారు తొందరగా
ఆ అదే అందుకే అంటే అలానే కాదు ఎనిమీస్ ఎవ్వరులేరండి, కానీ బాగుంటుంది ఆడుకోవడానికి బాగా ఎంజాయ్ చేయొచ్చు దివాళి అని హోలీ అ ఈ టూ ఫెస్టివల్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి
రెండు కలర్ఫుల్ అంటే లైఫ్ లో కలర్ఫుల్ గా ఉండాలనేసి వచ్చే బండగ లాగా ఉంటాయండి
పటిన్స్ ఎక్కువ ఉంటుంది
ఇదిన్న కలర్స్ తోటి ఆడుకోదంత
ఇదేమో కలర్స్ తోటి ఆడుకుంటాం కాబట్టి ఇది అంటే ఆడుకోవడానికి బాగుంటాయండి ఈ రెండు ఫెస్టివల్స్
మ్ ఆ రోజు కూడా మంచిగా పూజ చేసుకుంటాం మేము ఇంట్లో కూడా
ఆ రోజు పొద్దున్నే మేము కూడా ఇల్లు వాకిలు కడిగే
ఆ కడుగేసి ముగ్గులు అంతా కలర్ఫుల్గా ముగసా ముగ్గులు అన్నీ వేసేసి మంచిగా తర్వాత మొత్తం హోలీ ఆడుకో, డే ఒక హాఫ్ డే అంటే ఒక టూ త్రీ అవర్స్ కంపల్సరీ కంటిన్యూగా ఆడుకుంటాండి మేము కూడా
ఆ చిన్నప్పుడుయితే ఇంకా బాగా అడుక్
ఆ ఇంకా చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటదండి మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుతారండి, వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు కదండి, అంటే వాళ్ళకి వరుస అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా ఆడుకుంటారు ఎక్కువ సేపు
ఆ అదే అండి బాగుంటుంది ఆడుకోవడానికి ఎంజాయ్ చేసుకోవచ్చు మీకే ఫెస్టివల్ అన్ టె బాగా ఇష్టం అండి
ఆ
మీక్ ఏ ఫెస్టివల్ అంటే
నాకు
పండగ అంటే బాగా ఇష్టమండి.
అండి అన్ని పండగలు ఇష్టమే అండి అది ఇది అని ఏం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క పండగ సెలబ్రేషన్ చేసుకోవాలి కదండి.
అంటే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదండి. అంటే ఈ ఫెస్టివల్ కి బాగా ఎంజాయ్ చేస్తాం లేదంటే. కొంతమందికి ఫుడ్ వల్ల ఉన్ టుంది అంటే ఈ ఈ పండగకి ఈ ఫుడ్స్. లైక్ సంక్రాంతికి అన్నీ టైప్ అంటే
టలు చేసేస్తాంమండి ఇంట్లో ప్రతి ఒక్క వంట. తమ్ ఇగ ఈ ఫెస్టివల్ కి ఏంటంటే మొత్తం ఇగా ఎంజాయ్. చేయడం అనేది ఎక్కువ ఉంటదండి కలర్స్ పూసుకోవడం వంటలు చేసుకొని తిని అట్లా నార్మల్గా ఉండడం. ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేయరా. బా అనిపిస్తది హోలీ అంటే. నాకు ఉగాది అంటే చాలా ఇష్టమండి.
అవునా అండి.
మ్మ్ సరే అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి.
సరే అండి థ్యాంక్ అండి.
థ్యాంక్ యూ ఓకే అండి.